హలో హలో వినపడతాందారా.
ఆ వినపడుతుందండి. ఆ ఎం చేస్తుర్రు భోజనాలు అయ్యినయా మియ్యి.
అయినయి అయినయి తిన్నము ఇగ కూర్చున్నము ఇగ వాళ్ళు పడుకున్నరని. హ్
ఆ అవునా అమ్మ వాళ్ళింటికి ఎళ్ళారా మీరు కూడా.
లేడు ఇగా అస్తయి కదా హాల్డేస్ వత్తే పోతం హాల్డేస్ కదా ఇగ.
అవునా ఆహా ఓకే ఓకే హ్మ్ హ్
ఉహ్
అదే స్కూల్ కి ఎళ్ళాయి ఈరోజు ఎళ్ళొచ్చు పిల్లలుగినా. నేను హౌస్ వైఫ్రా ఇంట్లోనే ఉంటరా నేను.
అవునా
ఇప్పుడైతే ఇంట్లోనే ఉంటున్నాను. నెక్స్ట్ ఏమన్నా చూసుకోవాలిగా.
అవునా ఇంతకు ముందేవన ఏసిర్రా
ఇంత ముందు ఏం చేయలేరా ఇంట్లోనే ఉంటున్నా
అవునా ఏవన్నా టైలరింగ్ ఇట్లేమన్నా
ఆ అది నేర్చుకు కున్నాను అది అంటే ఏమన్నా ఇంట్లో ఇంట్లో మిషన్ ఉంది ఆ ఇప్పుడు డ్రెస్సులు ఇట్లా ఏమన్నా డబులు కుట్టేయడానికి ఇస్తారు ఇస్తే అవి కుట్టేస్తాను ఇక నైటిసు డ్రెస్ కి డబులు కుట్టేయడం మీద అవి చేస్తాను ఆ బ్లౌస్ గిట్ల కుట్టడం సారిగ్గా రాదురా
అవును యూట్యూబ్ లో చూసి నేర్చుకపోయినా వక్క ఇహ
ఆ అదే అదే అదె ర నేర్చుకోవాలి ముందు గా కొంచెం హెల్త్ బాగాలేదు హెల్త్ బాగలేకపోతే మిషన్ ఎక్కద్దని చెప్తే ఎక్కలేదు మ్ ఇప్పుడు కూడా ఎక్కట్లేదు ఎప్పుడన్న ఒక్కసారి ఏ కొంచెం మన లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి గర్బ సంచి యాలి అట్లా ఆ అట్లా మెడిసిన్స్ వాడి న్న ఇప్పుడు ఓకే పర్లేదు మంచినే కవర్ అయిపోయింది కానీ ఇంక ఎక్కట్లేదు మిషన్ ఎ క్కట్లేదు ఇంకా మ్
మీరు మీరేనా మీ అత్తమామ మీ అత్తమామ
ఆ మీ మేరె ఇక్కడ ఇప్పుడైతే మేమే అత్తయ్య మామయ్య వాళ్ళేమో వేరే ఊర్లు ఉంట్రు గోదావరి ఖని అని
ఏదిఎటీల్నా మీరు సిటీలుంటారు మీరు సిటీలు ఉంటారా
ఆ మేమి
మరు సిటీలో ఉంటర అవునా
ఆ మేము వరంగల్లో ఉంటాం మీరెక్కడర్రా
మత్తోరు
హ మీ తర్రూరా ఓకే ఓకే
మ్
ఆ మేము ఇక్కడ ఉంటాం మా అత్తయ్య వాళ్ళమో గోదావరి ఖని లో ఉంటారు
ఆహ
వస్తారు వస్తాంటురు వెళ్తాంటుర్రు ఇగ వాళ్ళ ఇగా
ఒ హు అమ్మ వాళ్ళవి
అమ్మ వాళది నర్సం పేట గుడూరు
అవునా మ్ హు మ్
ఉమ్
మా అమ్మమ్మ వాళ్ళది అటు సైడె నర్సం పెట్
ఆ అదే అదే అవునవును నర్సంపేట ఇప్పుడు అవునవునవును అది దాటేసి వెళ్ళాలి బుధురా పెట్ దాటేసి
ఇహ అంతే
ఆ రా బుధారపేట దాటేసినాంక మరి మీటు వచ్చిన తర్వాత గుడు వస్తదిగా అట్ సైడ్ అయ్యాం అది కూడా అమ్మ వాళ్ళది
అంత దూరం బోవాల
ఇంకా చెప్పండి ఆ వెళ్తాన్ దూరమెల్లాలి రా ఇగ ఇదో మా అత్తగారి ఇంటికంటే అమ్మ వాళ్ళదె దగ్గరింకా
అవునా ఆ అండ్ అంతే
ఆ అత్తయ్య వాళ్ళయితే ఇప్పుడు దగ్గర దగ్గర వన్ ఫార్టీ వన్ ట్వంటీ దాకుంటది
మాకు తొరూరు నుంచి నర్సంపేటకు అయితే ఫుల్ దూరము ఈ వరంగల్ నుంచి దగ్గరే ఉంటది
ఆ వరంగల్ నుంచి థర్టీ త్రీ కిలోమీటర్స్ వుంటది
హ్మ్ సిక్స్టీగావచ్చు తోరూర్ నుంచి నర్సమ్ పేటకి
ఆ అంతుంటది ఉంటది హ్మ్
నాయి ఫోన్ల అన్ని ఎందుకు
ఆ వునయ్ ఏమోరా సిగ్నల్ ప్రాబ్లమ్ ఉందో ఏమో నాయికూడా కూడా అంతక్ ముందు రెండు ఫోన్లు కట్ అయిపోయినయ్ నాయి గూడా
ఆ
అంటే అక్కడ మనకు ఈ యాప్ లో ఏమన్నా సిగ్నల్ ప్రాబ్ ముందు హ్మ్ హు
దాని గురించి మాట్లాడొద్దు గాని మీరు
ఆ నేను చేయవట్టి వన్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ గావొస్తుంది
కాలడ్ ఇప్పుడు దాని గురించి ఎందుకు తీరిందిరా ఆ వేరే మా రకంగా ఆ ఏం చేస్తారా ఇప్పుడు మన ఆషాడం వెళ్తున్నవా మన శారీస్ ఆఫర్ పెడ్
అంత లేదు ఊరికే షాపింగ్లు ఏం చెయ్యవ్
అవునా అంటే ఇప్పుడు కేజీ సేల్ పెడతర్ కదరా ఆఫర్ పెడతర్ గదా తక్కువగొస్తే అంటే రేటు తక్కువగుంటయ్ అవునా హ్మ్ హు హు
తీస్కోవాలి ఈసారి
అదే మేము కూడా వెళ్తాం వెల్లేసి ఆ ఇపుడ్ శ్రావణ మాసంలో వస్తాయ్ గదా వరలక్ష్ వ్రతము మళ్ళీ పోషమ పండుగ వస్తయ్ గదా అప్పుడు పెట్టుకుంటము మేమ్ ఇగ
అవునా
హ్మ్ అట్లా పెట్టుకొనేసి కట్టేస్కుంటమ్ మేము అట్లా తీసుకుంటమ్ ఇప్పుడే తీసుకుంటమ్ ఇగ అంటే వెళ్తమ్ నచ్చితే తీసుకున్ టమ్ లేకపోతే తీసుకోమ్ ఇష్టం మన ఇష్టం ఇగ
అదే అదే ఏ షాప్కిి పోతరక్కెకువాడా
హ్మ్ హ్మ్
ఏ షాప్ కి పోతరు వరంగల్ లా
ఎక్కువ కాసంపుళ్లేకెళ్తారా కాసాంపుల్లే ఇప్పుడు ఆర్ఎస్ బ్రదర్ పడ్డది గదా కొత్తగా ఇగ బాగా ఫేమస్ అయిపోయింది వరంగల్ లో ఆర్ఎస్ బ్రదర్నూ కాసం పుల్లయ్య బాగా అయిపోయింది ఇగ మన అనంత్ లో గుడ బానే ఉంటయ్ శారీస్ గిన డ్రెస్సులు గినా
ఔను
ఇ పదే కేజీ సేల్ నడుస్తుంది గదా రేపుంచి స్టాటు గద మళ్ళీ ఆ స్టార్ట్ అయిపోయింది మొన్న థర్టీన్ నుంచే స్టార్ట్ అయిప్
కాదక్కాయ్ ఏమన్న ప్రాఫిట్ ఉంటదా ఆళ్ళ కేజీ సేల్లల్లో
ఆ ఉంటయ్ రా అంటే కేజీ సేల్ అంటే ఇప్పుడు త్రిపుల్ సిక్స్ కి కేజీ అంట్ టే ఒక రెండు చేదు వెయిట్ ఉన్నయ్ అన్ కో రొండు చీల్ దిగుతయ్ రొండు చీల్ దిగుతే దానికి ఏమో త్రిబుల్ త్రీ పడ్డట్టే గదా సేమ్ అదే రే ట్ అన్నట్టే గదా మనం కేజీ సేల్ కాజి కేజీ సేల్ మనం వెళ్తాం గానీ కానీ ద్యుహ్ ఆ రేటు దానిక్ అదే ఐతదీ సేమ్ యాస్టిజ్ అంతే పడ్తది ఒక పది రూపాలు అటు ఇటు ఐతయ్ ఆ ఒక పదో పదీ ఇరవై రు పాయ అటిట్ అయితే తప్ప మితదంతా సేమ్ యాస్టీజే అవుతుంది అనమాట
ఔను
అంతే బడ్తయ్ ఉమ్ ఉమ్ మనం మామూలప్పుడ్ పోయింది చూష్నప్పుడూ ఆ ఇప్పుడు వెం జూష్నప్పుడూ మనం ఇప్పుడ్ కేసీడం సేమ్ అంతే బడ్తయ్ రేటుగిన మనమే కేజీ కేజీ అంటర్ ఎక్కువ దూవుతయ్ గావచ్చని వెళ్తం తప్పా ఏదో అట్ల సంబరం కోసం అందర్నీ చాల మంది వస్తరు గదా
హ్మ్
అట్ల చూడడం కోసం ఎల్నట్టు గంతే
ఆఁ
ఐన ఆఫర్లు బెడ్తారా కాసల్ పుల్లై నా ఆఫర్లు బెడ్తురు ఆఫర్లు బెడ్తే మెమూ స్యారిస్ ఇట్లా ఏమన్న ఆఫర్లు బెట్నప్పుడు వెళ్తం ఇక్కడ మకు దగ్గర గదా వెళ్తం వెల్ తే శ్యారీస్ దీస్కుంటం అవే శ్యారీసు తర్వాతా మళ్ళ ఎప్ అన్న వెళ్ళినప్డు చూస్తే రేటు దా మేమ్ దీస్కు కున్న వాటి కున్ను తర్వాత వాటికి త్రీ హండ్రెడ్ దాంకా చేంజేస్
తకున్ ఉ హుమ్
ఆ ఆఫర్ బెట్నప్పుడ్ వెల్తె తక్కువొస్తయ్ ఫైవ్ హండ్రెడ్ కో చీర వచ్చిందనుకో తర్వాత మళ్ళ అవే చీరలు తీసుకోవడానికి మళ్ళ ఎప్పుడ్ వన్ మంతు కో టూ మంత్స్ కో వెళ్ళినం అనుకో సెవెన్ హండ్రె ఐతది ఒక్క చీ సెవెన్ హండ్రె ఐతది మనకి ఫైవ్ హండ్రెడ్ కొచ్చే చీర్యా టూ మంత్స్ తర్వాత సెవన్ హండ్రె ఐతది ఇగ
హ్మ్ హూ
అ టూ హండ్రెడ్ వెరిగి నట్టె గదరా ఆ అట్లై తే ఈ అట్లనే ఏమన్నా ఆఫర్లు ఏమన్నా మాకు తెలుస్తది గద న్యూస్ లొస్తాంటయ్ ఆ ఆటోలు బెట్టుకొన్ తిరుగుతా ఉంటరు గదా
ఔనవున్
ఆ అట్ల మేం చూసీ
ఉమ్
ఇగ మేం ఎళ్దం ఉమ్ వెళ్తం మీ ఇంటి దగ్గర్ ఫ్రెండ్స్ ఇట్లా గల్సి వెళ్తం వెళ్లేేసి తెచ్చుకుంటాం శ్యారీస్ ఎ నేన్ నచ్చి తెచ్చుకుంటం
ఆహ
అయి ఇప్పుడు ఏమన్నా కొనుక్కుంటే ఇగ పక్కన పెట్టేస్తే ఏమన్న మంచి గ్రాండ్ చీర ఏమన్న కొను ఉంటే ఇగ సద్దులక్ గూడా కట్టుకుంటం మేము అట్లనే ఇగా.
ఆ
ఏ అప్పుడే ఇప్పుడు ఆఫర్ల వస్తే మనం తీసుకు తీసుకుంటే అయిపోతది గదరా ఇగ మళ్ళెం మళ్ళ గొను అంటే మళ్ళగొనలేం గదా మనం ఏ కొనేస్ పక్కన పెట్టేస్తాం మళ్ళా.
అన్నెయ్ అన్నా ఏం చేత్తాండు మరి
అన్నా ఇటు ఆర్టీఓ ఆర్టీ దాంట్ల చేస్తర్రా.
ఊహూ
హ్ము ఆర్టీఓ దాంట్లో చేస్తరు అంటే ప్రైవేట్ ఎంప్లాయే. ఊ బయటా మనా లైసెన్స్లు గిట్లా అవి ఇట్ల ఇప్పిస్తర్రా.
ఊహు మీరొక్కరేనా అక్కా మీ చెల్లే వొ అన్నో ఎవరన్న ఉన్నరా.
ఆహా
మీరు ఒక్కరేనా
ఆ నాకు తమ్ముడున్నడు
ఊహు
తమ్ముడు ఉన్నాడండి తమ్ముడూ ఊళ్ళొ అక్కడ అమ్మ అమ్మద అమ్మ వాళ్ళతోని అక్కడనే ఉంటడు తమ్ముడు.
ఆహా చిన్నోడేనా చిన్నోడేనా పెళ్ళైయిందా
అహా పెళ్ళి గాలే పెళ్లి గాలే ఇయర్సు ఇపుడు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఇంక పెళ్లి గాలేదండి. చెయ్యాలె పెళ్ళి చెయ్యాలె ఇగా
ట్వెంటీ త్రీ ఇయర్సా ట్వంటీ సెవెనా అమ్మో పెద్దోడే పెళ్ళికి ఉన్నోడే ఊహు.
ఆ అయితే పెళ్ళి అదే సంబంధాలు చూస్తున్నామండి. అమ్మాయిని జూస్తున్నం ఊ అట్లా ఎక్కడనా కన్ఫార్మ్ అయితే చేద్దామని చూస్తున్నాం ఇగా.
ఏం చేత్తడు వా వ్యవసాయంమేనా ఏమన్నా జాబ్ గిట్ల్
వ్యవసాయం లేదు గవర్నమెంట్ హాస్పిటల్ లో జాబ్ చేస్తున్నడు.
గవర్నమెంట్ హస్పిటల్ లో గవర్మెంట్ జాబ్హా ప్రైవేట్గా చేత్తాండా
ఆహా ప్రైవేటుగ్ గాదూ ఇటు కాంట్రాక్ట్ అంటే అది ఇగా ప్చ్ ఎట్లా అంటే పర్మనెంటే అన్నట్టే ఇంక గవర్నమెంట్ గాడు కద ఇగా.
అవునా
ఆ అయితది ఇగ
ఆహా ఎన్ని రోజుల కాంచి చేతాండో.
ఆయనే చేయబట్టీ ఇప్పుడు టూ ఇయర్స్ గా వస్తుంది చేయబట్టి.
ఆ ఫస్ట్ ఏమన్న డబ్బులు కట్టిన్లా అక్కా.
ఆ కట్టాల్ గదా కట్టాలిగదరా మళ్ళ పెర్మనెంట్ గావాలంటే కట్టాల్సి వస్తది గదా.
అవునవును
ఆ కట్టినం అట్లా ఇదిగా పర్మినెంట్ అయితది అనేశీ మేము కట్టేశాము. అదే ఇగా ఉమ్ ఓకే అన్ అయిందన్నమాటా. అదిగ తెలుస్తది ఇంకో వన్ ఇయర్ లో తెలుస్తది మాకు
ఊహు
అని ఇప్పుడు జాబ్ చేస్సున్నాడు
ఊహు మీ చుట్టాల ఇట్ల ఎవర్ లేరా అమ్మాయిలు
చుట్టాల్లలా అంటే ఎవరు లేదా చూస్తున్నాం బయటనే చూస్తున్నాను ఇక తమ్మునికి
అట్న
చెయ్యాలె తా చూస్తానం ఎక్కడ్న ఒకే అమ్మాయి బాగుంటే హలో
అవునా? హలో సరై
ఆ అమ్మాయి బాగుంటే చేద్దామ ఓకే ఆ ఓకేరా
హ్మ్ ఆ సరే